హలో
నాయిస్ వస్తుంది
హలో ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే ఏం జేస్తున్నవ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా నువ్వు దిన్నవా
ఉమ్ తిన్నా
ఏం కర్రీ
చిక్కుడుగాయ్
ఇప్పుడెక్కడ చిక్కుడుకాయలు దొరుకుతాయి ఈ ఎండాకాలంల
మార్కెట్ లో దొరుకుతయ్
దొరకవ్ ఇప్పుడు ఎండాకాలంలో అయినా గూడా ఈ వెజిటేబుల్స్ ఏం బాగుండవ్ ఎండాకాలం లో తినబుద్దే గాదు అసలు ఎంత టేస్టీ చేసుకున్నా గూడా ఏ కర్రీ గూడా సెట్ గాదు
ఈ రోజే మా మమ్మీ చిక్కుడుగాయలు బీరగాయలు తీసుకొచ్చింది చిక్కు డుగాయ చేసాం
కానీ దొరకవు గదా ఎట్లా దెచ్చింది మనీ
దొరికినాయి గాని ఇంకా కొంచెం దొడ్డు ఉన్నాయి అన్నట్టు అప్పుడు ఉన్నట్ టేస్ట్ ఇప్పుడు రాదు అంత కర్రీ చేస్తే గాని చానాడేస్ అయితుందని తెచ్చినం చానాడైస్ అయితుంది టేస్ట్ చూద్దామని తెచ్చినాము గాని ఆ టేస్ట్ అంత లేదు చలికాలంలో చాలా బాగుంటది
చలికాలంలో అన్ని వెజిటేబుల్స్ బాగుంటాయి తినబుద్దైతయి ఇంకా నోటికి రుచి అనిపిస్తది ఇంక ఎక్కువ అన్నం దిం టాం గానీ ఈ సమ్మర్ లో మాత్రం అస్సలు అన్నమే దినబుద్ది గాదు
ఎందుకు పప్పు పచ్చడే ఉంటే సమ్మర్ అదే పెట్టు.
పప్పు పచ్చడి బాగుంటది కాంబినేషన్ కానీ పచ్చడి కూడా ఎక్కువ తింటే కారం కదా కడుపు నొప్పి. లేస్తది ఎండాకాలంలా అసలే ఎండలు ఎట్లా ఉన్నాయి మండిపోతున్నాయి ఇట్లా. బయటికి వెళ్తే ఇట్లా వేడి గాలులు.
అవునా నేను ఏం చేసినా తెలుసా బిల్డింగ్ పైన ఆమ్లేట్. అయితే జేసినా.
అయిందా మరి.
అయ్యింది ఎక్కువ అంటే మన తెలంగాణలో ఫస్ట్. కొమరంబిమ్ నెక్స్ట్ మంచిర్యాల ఇవి రెండు జిల్లాలలోనే ఎక్కువ అసలు. ఉంది ఆదిలాబాద్ డిస్టిక్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉంది కదా ఇందులో ఎక్కువ చెట్లు ఉండడం. వల్ల బాగా ఎండ వస్తది వర్షం కూడా ఎక్కువనే.
చెట్లు ఉంటే ఎక్కువ ఎండ ఎందుకు వస్తాది.
ఎక్కువ చెట్లు ఎక్కడ ఉంటుందో ఎక్కడ అన్ని మంచిగా వస్తాయి చలి అయిన ఎండైన. లేదా వర్షం. మైనా తెలిదా ఎండ ఎక్కువ కొడతది. తున్నట్టు.
కొట్టాది అట్లా ఎక్కువ చెట్లు. చెట్లుంటే మంచిగ చల్లగా ఉంటది ఎక్కువ వర్షాలు పడతాయి గాని ఎండ ఎక్కువని నేను ఎప్పుడు వినలేదు ఇట్లా.
ఉమ్.
నేనైతే చదివినా కూడా మీరు వినలేగాచ్చుదాన్ని.
మీరు పెట్టిండ్రా మరి పచ్చడి.
పెట్టినం ఇప్పటిదాకా మూడు పచ్చడులు పెట్టినం.
మూడు అంటే.
మూడు అంటే ఫస్ట్ ఆల్రెడీ. ఏప్రిల్ రాకముందు ఒకటి పెట్టినాం అది అయిపోయింది మొన్న మే స్టార్టింగ్ లో పెట్టినం అది కూడ. డా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నిన్న పెట్టినాం. ఆహ్ మేము తినడం కన్నా పంచడమే ఎక్. టది మా వైపు అందరుకు ఇంటి వాళ్ళకు చుట్టాలకు మేం చేసింది ఇవ్వడానికే. ఇంగ కొంచెం అట్లా తీసుకున్నాం. వేరేవాళ్ళు కూడా మాకు ఇస్తారు ఇప్పుడు సం సంక్రాంతి అప్పుడు అందరు అప్పలుగారెలు చేస్. అందరు కానీ పంచుకుంటారా లేదా అట్లనే ఇది కూడా అన్నట్టు.
కానీ మేము అంతా చేయ్యాం వేస్ట్ వేస్ట్ పడేసుడు అయితాది. అదే అది పెట్టినప్పుడే తినబుద్ధి అయితది తర్వాత ఎవ్వరు తినరు దాని మొహం కూడా చూడరు. ఎవరు ముట్టుకోను కూడా ముట్టుకోరు ఇప్పుడు కొత్త కొత్త కాబట్టి.
వర్షాకాలంలో తినబుద్ధి కాదు కాని మేము వర్షం. కాలం వచ్చేలోపే ఒడ చేస్తాం అన్నట్టు మేం వేస్ట్ పోనియం అందరికి పంచు పంచిపెడతాం.
కొత్త కొత్త కాబట్టి తింటారు తర్వాత ఎవరు తింటారు ఎవ్వరు తినరు.
హ్మ్ అంబలి చేసుకుంటారా మరి.
అంబలియా చేస్తాం మీరు చేస్తారా.
అవును జొన్నలు రాగులు సజ్జలు. కోర్రలు వీటన్నిటి గట్గా అన్నం చేస్.
మేము కూడా చికెన్ మటన్ చేస్. తే అది జొన్నది అన్నం చేసుకుంటాం లేదా జొన్నది రొట్టె చపాతి చేసుకుంటాం అది హెల్దీ కి మంచిదని
అవును అప్పట్లో అట్ల తినేటోళ్ళు చాల స్ట్రాంగ్ ఉండరు ఇప్పుడ త బియ్యమే
ఇప్పుడు అవి ఎవరు తింటాండ్రు ఎవరు ఇట్లా అవి ఒకటి జత్తాలు ఉండేటి ఫస్ట్ల
కానీ ఇప్పుడు మళ్ళా కాలం వస్తుంది క చేంజ్ అయితుంది పాత వాటికే మళ్ళ మెల్ట్ అయితున్నారు ఎక్కువ వ్యాయామం చేయటానికి చుస్తున్నారు
అవును ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి ఇప్పుడు పాతదే మళ్ళా కొత్తగా ట్రెండ్ అవుతుంది అంత
అవును జంజీ ఎట్ల ఉంటారంటే మొత్తం ఇప్పుడు దేనికి ఎక్కు వ ఇష్టపడట్లేదు ఆ అంటే ఎక్కువ మొబైల్‌కి టైం ఇవ్వ కుండ మనదాని కి మనం టైం ఇచ్చుకోవడం లైక్ పుస్తకాలు చదువుకోవడం లేకపోతే ఇల్లు సదరడం అట్లా చేస్తున్నారు ఎక్కువ సెల్‌కి అడిక్ట్ కాకుండా జెంజి చాల సూపర్ ఫాస్ట్ ఉన్నారన్నమాట
కానీ అందరూ మారాలి కదా కొందరే కాదు
ఇప్పుడే తేడ వస్తుంది జేంజి అమ్మాయిలలో మళ్ళీ పాత వాటలకు అమ్మాయిలకి ఎక్కువ వస్తలే అబ్బాయిలకు అస్తలేదు అంటున్న అమ్మాయిలు మారుతున్నారు
పెట్టిండ్రా మరి ఎండాకాలంలో ఇట్ల వడియాలు ఉంటాయి కదా
ఆ వడియాలో పెట్టినాము బియ్యం పిండివి ఇంక సగ్గు బియ్యం తెలిదా
తెలీదు చెప్పు
అవునా బియ్యం పిండిలో నీళ్ళు కలిపి ఉప్పు ఏసి జీలకర్ర ఏసి పొయ్యి మీద పెడితే అవి దగ దగ అయితే పిండి ఉడుకుతది కదా అప్పుడిగ
అట్ల చెయ్యారేమో ఇట్లా వాటర్ మొత్తం హీట్ చేయాలి హీట్ అయినాక అది బాగా అందులో పిండేసి ఇట్ల గట్టిగ కలపాలి కలిపే దాంట్లోనే జీలకర్ర కొన్ని ఇక కొతిమీర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చ వేసుకుంటే వసుకోవచ్చు లేకపోతే లేదు అంటే టేస్ట్ కోసం ఇట్ల మంచిగా ఎండిపోతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మ్యాగీ మసాలా వీటికి కూడ మనకు ఒక యాడ్ అడిషనల్ గా ఒకటి మసాలా వస్తుది ఏంటిదంటే అది చిల్లీది అట్లాంటిదే చిల్లిది ఇప్పుడు దీనిలో కలుపుతున్నారు ఈ వడియాల
అట్ అ అవి వేస్తారు కానీ మీరు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కోసి వెయ్యారు
అవి కోసి చేస్తే కూడ టేస్ట్ మస్త్ వుంటధన్నట్టు చెప్పగా లేకుండా పెద్ద పెద్దగ ఎందుకు మనం ఇట్లా మిక్సీ పట్టాలి కచ్చపచ్చగా
ఆ
పిండిలో కొంచెం వేసినాం అనుకో అట్లా రుచి తగులుతుది అన్నట్టు
దన్చచ్చు కదా పచ్చా పచ్చగా మిక్సి ఎందుకు
అంటే దంచడం చాత కాని వాళ్ళు మిక్సీ పడతారు
ఆహ మరి తెలీదన్నారు మీరే నాకన్నాం బాగా చెప్తున్నారు వడియాల గురించి
అంతే మేము ట్రై చేయలేదు రీల్స్ లో చూసినా గాని చేద్దాం చేద్దాం అనుకుంటన్నా ఈ వర్షాలు వచ్చేటప్పుడు ఉన్నాయి కానీ ఎండనే కొడుతాంది
వర్షలా గిప్పుడేం వర్షాలు
చాలా అందుకే మాబ్బాస్తుంది రోజు
మరి మాకు ఫార్టీ సిక్స్ నిన్న ఈ రోజు ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ తెలుసా హైయెస్ట్ తెలంగాణలో మంచిర్యాలే
మరి అంత వేడి ఉంది ఎన్ని వాటర్ తాగిన కూడా సరిపోవడం లేదు బయట టికెళ్తే ఇక అంతే ఇక చెవుల నుండి కూలర్లు ఏసీలు కూడా పని చేేయడం లేదు అంత ఎండ ఉంది అవి అంత అబ్సర్వ్ చేసుకుంటయి కాబటి దాట్లో చల్లదనం కూడా పోతంది ఇట్ల మాకు కు అక్కడ రిఫ్రిజిరేటర్ ఉం అది ఇట్లా వాటర్ పట్టుకోవడానికి పోతే అది కూడా పని చేస్తాలేదు వేడి వాటర్ అయిపోయినాయి అది ఏసీ కూడా రాట్లేదు ఫ్యాన్ గాలి రావట్
కూలరు మేమైతే నింపుతం దాని ముందు కూర్చుంటాం మళ్ళా నింపుతాం కూర్చుంటాం రోజు ఇదే పని అయి తుంది నాకు ఒక డౌటు కూలర్ లో వాటర్ పోస్తే అవెట్టు పోతాయి లేకపో పోతే ఏసీ లో వాటర్ ఏ ఉం కానీ వాటర్ ఎక్కడ నుండి వస్తాయి ఈ డౌట్ కి మీరు ఆన్సర్ చెప్పగలుగుతార
నాకు తెలివదు అది రీసర్చ్ చేయండి మీరు
కానీ అర్థమయిందా నేను అడిగిన కొశన్
అర్థమైన్
ఎన్నో కూలర్ల వాటర్ వస్తాం ఎట్టుపోతాయో అర్థం కాదు అసలు ఏసీలో ఏమో ఎక్కడ నుండి వా టరస్తయో అర్థం కాదు
అది సైంటిస్టులకే తెలివాలే
కూలర్ ని కనిపెట్టినోళ్ళకి తెలివాలి ఇంక ఏంటిద్
దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది
ఆ ఏ వినపడలేదు
సైంటిఫిక్ రీజన్ ఉంటది.
ఆహా సైంటిఫిక్ రీజన్ అంటవ
ఊ ఫిజిక్స్ చదువుకోలే అవి ఉంటయి దాంట్ల
నువ్వు కూడా చదువుకున్నావేమో మరి చెప్పవు
అందుకే సర్చేయి అంటున్నా
అవును ఊకె సర్చ్ చేస్తా తిన్నావ మరి మీదేం కర్రీ మాది చిగ్గుడుగాయ అని చెప్
మాది పప్పు చారు పచ్చడి పెరుగు
తినబుద్ధిగాదు అన్నవయితే
ఎందుకు తినబుది కాదు రోజు పప్పు చేసినా తినబుదయితది పచ్చడి పప్పు ఉంటే
ఆహా
ఇంక పెరుగు ఉండాలే పెరుగు తోటి చల్ల ఆర్ మజ్జిగ చేసుకుంటే ఈ సమ్మర్ లో కొంచెం చల్ల ఉంటది. లేదంటే చల్లచల్లగా లెమన్ వాటర్ పెరుగు లెమన్ వాటర్ టర్ దాగాలే లస్సి చల్లగా మంచి ఉంటుంది
పెరుగు తాగుతే నిద్ర వస్తాదంట నిజమేనా
అవును అందుకే తాగుతారు కదా నైట్
కాదు అదొక అపోహ మాత్రమే ఇప్పుడు దొండగాయ తింటే బ్రెన్ పని చేయదు బెండగా తింటే బ్రెయిన్ పని చేస్తుంది ఆ పెరుగు తాగుతే నిద్ర వస్తుంది ఆ పెరుగు తాగితే సర్ది అయితది ఇవన్నీ అపోహలు మాత్రమే తెలుసా
కాదు అవి అట్లా జరిగినాయి కాబట్టి అవి ఎట్లా కనిపెట్టిండ్రు అంటే కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అంతే
నమ్ముడు మీద అంటవా నువ్వు ఏమో మరి ఇగ అది సైంటిఫిక్ గా ఇంతకు ముందు సైంటిఫిక్ రీజన్ తెలుసుకో అన్నావు కదా నేను తెలుసుకోన్నా వీటి గురించి అయితే అవి అపోహలు మాత్రమే అని తెలిసింది
వాటికి వీటికి సంబంధమే లేదు అసలు
అరే అట్లా కాదు వీటిది వేరే అటా మరి
ఓకే అండి
ఓకే బాయ్
హ్మ్ బాయ్